వదినా ఆ వినిపిస్తాంద వదిన ఏం చేస్తానావు
ఏం లేదు ఇగో మహాన్ అన్ని థర్మాకోల్ షీట్ మొత్తం చింపి కుప్ప వెట్టిండు ఇప్పుడు అవన్నీ మళ్ళీ నేను క్లీన్ చేయాలి
అయిచా
వాడే ఏస్ స్తా ఉంటడు నేను చేస్ క్లీన్ చేస్తాం ఎస్ మా ఇద్దరు అదే పని పద్ద్దందాక నైట్ అంత నిద్రాచ్చే దాకా దొండకాయ పప్పు చేసిండ్రు ఉమ్ అయ్యో ఏడుస్తాండు
ఇయ్యో వాడ ఇప్పుడే తిన్నాడు నాకు టైట్ అయింది నే నాటి ఇట్ నడతా అన్న
నువేవ్ ఏవొ అంత టైట్ తిన్ను
ఈ ఇవాల
ఆహా ఎండిన ముక్కలు
ఇడికత్తె ఏంటి చిక్కెను, మటను
ఆవును
ఇగ ఇయ్యె ఏదో ఒకటిగా మమ్మీ ఎస్ కుంటుంటది.
మి సార ఎత్తాండ మరన్ని
ఆఆ
మంచిగ చూసుకుంటాండ ఇప్పుడు
మన్షనే చుస్
హు, మీ అత్తమ్మామ మీ దగ్గర్నే ఉంటాంద.
న్నేన్ లేదు. ఓన్లి మేమే
ఓకే
ఆ బానే ఉంటనం అయితేనేమ్ కొంచెం ఇప్పుడు సరే, ఇగ తాగుడైతే ఇగ అప్పుడప్పుడు, అప్పుడప్పుడు ఇప్పుడు మరీయ అప్పట్లెక్కలేడు.
ఆ, ఫ్రెండ్స్ ఐతే ఎవర్ లే ఇగ
ఇప్పుడు ఫ్రెంన్స్ లేదు ఏం లేదు ఆ వేరే కాడ వర్క్ ఎస్సాండు.
అవునా, ఎంత జీతం.
ఇప్పుడు ప్రస్సుతానికైతే పదిహేను ఆహ
హు చాల్ తి ఓను, ఓన్ ఇల్లే గదా. సరిపోతె
అవ్ రే ఒల్లా, పెళ్ళి అన్నాడు, ఫ్రెండ్ అన్నాడు. సరే నా రోల్ పోయిరా మరి, నేన్ కూడా ఇగ అమ్మక్ పానం మంచిగ లేదు కదా అని చెప్పేసి, నేను ఇటొచ్చేస్న
ఏ ఊరు
అటే, హైడ్రబాదు
అవును
ఆ
ప్పుడు అయ్యో రేపు రేపు అత్తడాట రేపు నన్ను మధ్యాహ్నం వరకు వెళ్ళు అన్నాడు.
ఆహ
ఈ రేపు మనకేమో మొక్కుతారు కదా.
అవును అవును మొక్కుత అం టనే ఏమదునే నేను ఇక్కడ రూమ్ చేంజ్ చేసినా కదా. నేను కూడా కొంచెం ఇక్కడ తోరునాలు బిర్నాలు కట్టుకొని.
అవున అవును ఇక ఫస్ట్ గదేమో అక్కడ
ఊ కొబ్బరికాయలా అవి కొట్టుకుందామని
ఆ
చేద్దామని ఉన్నాయిగా ఊ ఇగ అందు కే రాలే ఊ
ఈక ఆయన మళ్ళీ అంత దూరం ను చలివాదన వాళ్ళ చ్చ మల్లట్ ట్రావెలు ఏ ట్రావెల్ అంటేనే అంత గగనం అయితది.
కలి చ ఉంచుతాడు నేను ఒక్కదాని అస్తే
ఆ
ఊహ్హ్హ్ అన్నా ఎట్లాగో ఊ అయన ఇటు ఉంటేనేమో ఆ ఒకవేళ అచ్చి రెండు మూడు రోజులు నుండి మళ్ళా రిటర్న్ వచ్చేదాన్ని ఇక అన్నని రామ్ంటేనే అన్న నేను రాను నాకు అసలే ఎండబడది. అగో మొన్ననే యాసిడిటీ బాగాయి ఆ వెక్కిళచ్చుడు ఫుల్ అంత గాబర గాబర ఏసి రెండు రెండు రోజులు మళ్ళ నిన్న ఏ ఏదో రైట్ సైడ్ బాగా నరం ఇది ఫుల్ నొప్పి లేసి నిన్న పొద్దున దాకా పడుకొనే ఉన్నాడు. ఆ మస్త జండు బమ్ రాసి ఓ ఒత్తి అది ఇది యితే కొంచంబెట్. ఇంటర్ అయ్యిండు ఈ రోజు డూటికెళ్ళిండు మ్ ఆయనకి ఎండ మ మతిగా ఏదొ ఒకటి అయితెనే ఉంటది మళ్ళా మొన్నా అదీ ఆ అది
అన్నయ్యకి ఎందుకు ఈ ఎండకాల మత్తనే ఏదో ఒకటి అయితనే ఉంట ది ఎండకాలాం పడదు అన్నయకి
మళ్ళ మొన్న డబ్బా నిండా ఇక సోంపు అది ఓమా జ జీలకరా ఇంకా బ్లాక్ జీలకర్ర అవన్నీ మంచిగా పండ్ల పండ్లు ఇట్లా వేంపి పొడి వేసి పొద్దున ఒక గ్లాసు నైట్ ఒక గ్లాసు మామూలుగా వేడి వేసి వేడి నీళ్లలో వేసిఇస్తే అవి ఇప్పుడు కొంచెం సెట్ అయింది అన్నం తింటాడు లేకుంటే అన్నం తినుడులేదు ఏం అన్నం తింటే మొత్తం ఎకిళ్ళలు వాంతింగ్ వచ్చినట్టు ఓ గాబర గాబరచేస్ ఇంక, రెండుమూడు రోజులు అయితే ఒక ఆమె తెలిసినాము ఉండే ఆమె ఎట్లా చెయ్యరా మొత్తం తగ్గుతది ఫార్టీ వన్ డేస్ అను ఫ ఫైవ్ డేస్ అన్నీఇట్లా రెగ్యులర్గా చెయ్యూ ఇక అసలు ఆయనకు రానే రాదా ఆ..... ఆ ఇక ఆయనకు రానే రాదు ఏమి ఇబ్బంది ఉండది నువ్వు కూడా దాగు హెల్త్ కు మంచిది అని చెప్పింది ఏస్ సరే అని ఇద్దరం తాగుతున్నామంటె సెట్ అయింది
అ అవునా ఏం కాదు అట్లా తా తాగుతే గూడా మన ఏంచెషిన్
ఆ స్టమక్ పోతది అన్నం కూడా తొందర ఆరుగు
జీర్ణమైతది మంచిగా
ఫోర్ ఐటమ్స్ కలిపి చేసిన ఇక మొత్తం
అవునా
ఇప్పుడు సగం డబ్బా అయింది ఇంకా మళ్ళీ ఇంకా స సగం చెయాలి హు ఆ ఇప్పుడు ఓకే ఇప్పుడు పదిహెను రోజులు అవుతుంది ఏమో తాగబట్టి అది పౌడర్ పదిహేను రోజులు అయితు నాలుగు రోజులు అడి ఇప్పుడు కొంచం సెట్ అయింది లేకుంటే ఏమయతదో ఏమో ఏం టానిక్ తాగుతూ మొత్తం అంత గలీజగా ఆ టానిక్ మొత్తం పెస్టులే ఉండు అంతా గలీజు పింక్ కలరు మొత్త ఆతుకుడు అది తియ్యగా అ తియ్యగా సర్ది అంత గాలీజు గా గొంతు పట్టుకున్నట్లు స్వీట్ నాకైతే మంచి అని ఆ ఆ స్వీట్ దాగనే కూడా అంత చక్కర వచ్చిన
ఆ మరీ ఎక్కువ స్వీట్ ఉంటే కూడా చక్కర వచ్చినట్టు అయితది
అ అందుకనే ఈ జ ఒక ప్రయోగము ఇగ హు హు వాళ్ళిద్దరు ఆడతండ్రు ఆ నన్ను కొరకు డాడి అంటే నన్ను కొరకు డా పోయి మాట్లాడుతవ హు ఇగో ఓయ్ బావ సంధ్య మా ఓ అడగ ఎట్లా చెత్తండు గిచ్చుతాండు కొడతండూ హు మీద పడ్డాడు అయితే లెత్త లేడు ఊకున్నారా పిల్లలు అవును ఇప్పుడు చుత్తండు నా కొడుకు మంచిగా ఆ ఆ ఒకే ఒకే మంచిగా ఉండాలిగా అంతే
గంతే ఇగ పిల్లల తోటె ఏదైనా వదిన
అంతే పిల్లలతోనే సుఖం పిల్లలతోనే సమి అవును ఇగా ల్సిందిగాద తప్పదవు మన జీవితమే పిల్లల కోసంగా ఇంకేమున్నా
ఏమన జీవితమే పిల్లల కోసం వ ఇ వాళ్ళ కోసం కాకపోతే ఇంకేం చెప్తాను ఇక పుట్టినాం కదా అపో దా అన్నట్టు
తప్పది కానీ ఇంకా వాళ్ళ అంటేనే మనకు బలం ఉంటది మంచిగా ఉంటాం
అవు ఏ పొద్దు గడిచద్దలువ అది తె కాదు పొద్దు గడిచేద్దలువ తెల్లార
అవును అసలు టైం ఏద లేవదు వీడు ఒక్కడే కాని పది మందిన్నట్టు
ఆ ఎబ్బా నాక ఇయ్యదా నా నాదైతే చెప్పడే వద్దు పొద్దున మొదలు పెడితే సాయంత్రం చిత్రం వరకి ఒకళ దాబ్తో కళళ్ళలి మమ్మీ అమ్మ పోం
పో వీడయితే మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ
అదే తలకాయ పోవాలే
పడుకుంటే క మమ్మీ ఎందుకు పడుకున్నావు లే లే మమ్మీ ఆడుకుందాం
ఏమ ఏమన్నా అయినా కూడా జెండు బామ్ రాశి బజ్జ్
ఓ ఫుల్లు మాటలు ఏ ఆ ఏయ్ నా కడుపుందిేనంటే తింట వట్ ఎత్తను అగో అగో అగో లొల్లి
అయ్యాా
ారు అారు ఇద్దరికి
నవ్వుతండ ఏడుస్తండ
చెప్పు
చెప్పు నువ్వు చెప్పూ
హుం హ్మ్ హ్మ్ ఆ సరేరా అరే ఈ ఇప్పుడు కొంచం బేటరే ఇగ గట్లనే ఏదైనా ఎక్కువ పని జేస్ స్తాది ఇగా బాడీపేన్స్ హీమె ఫస్ట్ లెక్క ఇగ డేట్ అయితే ఇగ బాగా ఒళ్ళు నొప్పులు అవి ఇవిగా
ఆవ్ ఏమ్ మనకైయినోళ్ళకి గదై తుంటది పక్క
మ్మ్ ప్రతో డేట్ దగ్గరీ కత్తె ఇగ కతం ఆగమాగమవుడె ఇగ ఎండకాలం అయితే ఇంకా అహ్హ్ మొన్న నాకు కూడా మూడు రోజులు చెక్కరచ్చినట్టు అయింది, చీరాకు మళ్ళ నైట్ నైట్ అంత చెక్కెర వచ్చినట్టు కళ్లకి చీకట వచ్చినట్టు అదీ అయేదాకా దమ్ దమ్ దమ్ అంత ఎట్లనొ ఎట్లనో అయింది మొన్న. మళ్ళీ ఈనే ల్లే ఎక్కువ పని అయింది కదాయే రూమ్ షిఫ్ట్ చేసుకునుడు మళ్ళ బర్డే చేసుకున్నా ఆ, బర్డే యేసు డు మళ్ళీ ఈ ఉన్న బట్టలన్నీ పిండుకున్నా ఇగ మళ్ళీ ఇక్కడ కొంచెం వాకిలి అది ఇది ఉన్నది రూమ్ క్లీన్ చేసుకుంటా అది ఇది
మ్ అవ్ ఖాళీ ఉండం మనం మనకెందుకు ఖాళీ ఖాళీ దేవుడు ఆడళ్ళకి ఖాళీ వెట్టిండా.
కొంచెం పని అయిపోయిందంటే మ లా వీనితోని ఆడుడెనే
గంతే మరి ఏం చేత్తవ్ మన పనయ్యేలోపే వాళ్ళు లేత్తరు గదా,
ఎ
ఓరుగుదామని సరి కదా వాళ్ళు లేచి కుసుంటారు
అవును ఏమైంది కొట్టిండా ఏమైందే ఏ ఏది ఆడుకుంటరు ఆడుకుంటరు దెబ్బలు తాకించుకుంటారు ఇద్దరు
చిన్న పొరగల్లా లెక్క ఆడుకుంటారు కొట్లుకుంటారు గట్ల ఉహు ఉహు అయ్యిజ్జా
అన్నది అవు ఇంక నేను కొట్ కోట్టలే అంటాండు చూసినవ
అగో జూడు నువ్వే కొట్టిన్నావ్
కొట్టలే కొట్టలే అంటాండు ఉ